ఆ
హలో
హలో అండి చెప్పండి ఏం చేస్తున్నరండి ఏడుస్తారేంటి
నేను ఇబ్రహంపట్నంలో
హలో
ఇబ్రహంపట్నంలా
ఏడున్నారాండి ఇంత మెల్లగ మాట్లాడుతున్నారో ఆ
నేను ఇబ్రహం పట్నంలో ఉన్నా మీరెక్కడా
లేదని చెప్తున్నానండి ఇగ చెప్పద్దు రోడ్ మీద ఉన్నా అని చెప్పొచ్చు కద అండి
సరే
మేము ఇంట్లో మేమ్ ఇంట్లో ఉన్నామండి ఎక్కడికి ఎళ్తున్నారు మరి
ఎక్కడికి లేదు బయటికి అలా వచ్చాం ఇప్పుడే తిని
ఏ కర్రీ అండి మరి
మాద
మ్మ్ మీది కూడా పప్పేన అండి మాది గూడ పప్పే అండి
మీది పప్పు చారా మాది పెసర పప్పు
చెప్పండి ఇంకా మరి ఆ హలో
లెవ్వాలి తినాలి పడుకోవాలి అంటున్న
ఆ సోన్పిన్ వాళ్లు చెరుకు రసం పెట్టారంటండి ఇడ పార్క్ దగ్గర బండి
ఎక్కడండి
పార్క్ దగ్గర బండి పెట్టారంటండి చెరుకురసం బండి ఏ పార్కో తెలిదండి గాడ పార్కు నోమా దగ్గర పార్కో మరి జీవికేనో అండీ తెలీదు రొండిట్లో దగ్గర పెట్టారను అండ
అలా పెట్టారా మంచిదే కదండి పెడితే
అదే అండి అనుకుంటున్నం మేం కూడా
ఆ
ఊ మామని పిలిస్తే వెళ్ళారండి మా మామని బిలిషిండండి
ఆహా ఎలార అయితే
ఎళ్ళాడండి ఎళ్ళొచ్చి ఇంకా మాకు చెప్ చెప్పరండి ఇలా బం పెట్టారని వాళ్ళ ఇంట్లోనే ఉండేనండి మార్నింగ్ మాక్ చెప్పలేదండి ఎవరు
రమ్మన
ఆ అండి అయితే ఇంగ షు మామ వెళ్ళి చూసొచ్చాడండి జస్టు ఆండ్ పెర్మిషన్ ఏదో కా కావాలంటండి దానికి అదే మాట్లాడుకున్నారంటండి వాళ్లు అదే చెప్పారండి
పర్మిషన్ వచ్చిందంటా అండి మరి ఆ చెపు ఆ సిగ్నెల్ లేదా అండి మీ దగ్గర మొత్తం క్యూ క్యూ అని వస్తుంది హలో హలో హలో హలో
ఓ ఆ హలో ఇనిపిస్తుందండి చెప్పండి
నాకు వినిపించట్లేదండి మీరు మాట్లాడేది
అరే మీ దగ్గర సిగ్నల్ లేదా అండి
బానే ఉందండి సిగ్నలు
సరే ఏదో ఒకటి మాట్లాడుతు ఉండుండి నేను ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను వినిపించకపెన చెప్పండి
అలా కూడా ఉండుందా అండీ ఎంత చెప్పిన ఏదో ఒకటి మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చా అండి
ఆ నే మీర్ ఇష్టం వచ్చనట్టు మీరు మాట్లాడుకోండి నాకు ఇష్టం వచ్చనట్టు నే మాట్లాడుకుంటను
అలా మాట్లాడితే ఎలాండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎలాండి బాగోదగా అండీ అలా
బోరు కొడుతుందండి చానా
నా కూడా అండి చానా బోరు ఇంటర్వులకు వెళ్ళాలంట ట్వంటీ ఫస్ట్ కు ఓటి ఉంది
ఆ
ట్వంటీ ఫస్ట్ కు ఒక ఇంటర్వ్యూ ఉందండి వెళ్ళాలండి ఇరవై ఒక్క తారీఖు
ఇయ్యు ఎట్లా జాబ్ అయినా తెచ్చుకోండి ఎట్లనో అట్లా అ సొ ప్రిపేర్ అవ్వండి
ఐదున్నమండి దానికే
ఎప్పుడోస్తారండి మరి
ఎప్పుడో రావాలండి పదిహేడు తారీఖు వస్తాను అనుకుంటటి
ఇక్కడికి ఎప్పుడొస్తారండి ట్యూస్డేనా
ఆ ట్యూస్డేనే వస్తానండి ఇంకా ఇడే ఉన్నా
సరే అండి
ఏంటండీ మరి విశేషాలు అం
చెప్పండి ఇంకా
మీ అమ్మగారు ఏం చేత్తున్నారండి హలో అమ్మగారు ఏం చేస్తున్నారండి బాబు అస్సలు విని పిచట్లేదు మీ సౌండ్ వాయిసే ఈనిపించట్లేదండి బాబు మీది హలో హలో అంటున్నారు అంతే మీరు
ఏంటండే
హలో హలో అంటున్నారండి మీరు
అలానే అంటామండి మేము మీ రోహే పాది కాదండి
ఆ సిగ్నల్
ఇంకేంటండి విషయాలు సాయంత్రం పార్క్ కేళ్దాం అనుకుంటున్నామండి ఫుల్ వీడియో పెట్టానండి మీరు పెట్టారా అప్లోడ్ చేశారా
దానికి ఏం టైటిల్ పెట్టాలండి స్టార్టింగ్ లో మ్యూజిక్ రావద్దంటే మేము మళ్ళా మ్యూజిక్ ఎందుకి పెట్టారంండి మీరు పాట్లో
ఏదో ఒకటి చేయండి టైటిలూ ఆ శుక్రవారము నో యాజ్ యు నో చామినారాన్ని పెట్టండి పాట్లు ఇంక పెట్టుకుంటాం కద డి పూజేసుకుంటే
అలా పెట్టొద్దు కదండి యూట్యూబ్ కాపిరైట్ ఎత్తది కదండి
సరే అండి మీరు ఏదో ఒకటి చేసేయండి కానీ మరి టైటిల టైటిల్ మాత్రం అదే పెట్టండి శుక్రవారం పూజ ప్లేస్ చార్మినార్ అని ఆ పిక్చర్స్ అన్ని ఒక్కొక్కటి పె ట్టండి
ఏం పిచ్చర్సు
పిక్చర్స్ అండి ఏం పిక్చర్స్ అంటారేంటండి మళ్ళా చార్మినార్ పిక్చర్ ఒకటి మళ్ళీ ఇంట్లో పూజచేసే పిక్చర్ ఒకటి అట్లా పెడితేనే కాదండి తెలు సుంది తమ్నైలో అండి
దేనికండి తమ్నైలో
ఏటండి మీరు ఎప్పుడు చూడు ఎందుకు ఎందుకు అంటారండి పిచ్చేమన్న ప
నాకు చేయడానికి రాదు కాబట్టి ఎందుకు ఎందుకు అంటానండి నేను
ఎందుకు రాదండి మీకు అన్నో చ్చయి కావాలని చేస్తారండి మీరు
అదండి బాబు
ఏ వస్తె పెట్టండి మరి ఘోరంగా తయారైపోతున్నారు మీరు ఈ మధ్యన రేప రేపు పెట్టండి మరి రేపే పెట్టండి ఎం
మరి ఈరోజేం పెట్టాలండి ఈరోజేం వద్దా అండి ఈరోజు ఏం వద్దా అండి పెట్టడం
ఈరోజు ఏం వదులేండి షార్ట్స్ ఉన్నాయి కదండి అవి పెట్టేసేయండి
ఏమున్నాయంండి షాట్ ఒక షాట్ ఉంది నాదంతే
నావేవుంటే అవి పెట్టేయండి
చాలా చూస్తానులేండి ఏదో ఒకటి సర్దా సర్ధాగా జాలీ జాలీగా సరేనండి ఇంకెంత సేపండి మాట్లాడేది మీతోటి నాకర్థం కాదు. ఇంకో నల్నిమిషాల మాట్లాడాల అండి మీతోటి సోది మీరు మాట్లాడట్లేదు ఏం మాట్లాడ
ఏం మాట్లాడుతార అన్న మీరు అసలు సోది పేడుతున్నారు
నేను సోది పెడుతున్నానండి ఇంత మంచిగ చెప్తే మీరు సోద అంటున్నారు నేను మాట్లా
నేం గుడికి వెళ్ళామండి ఏ గద్చేస్తే ఎలాగండి ఏ గుడికి వెళ్లామండి పొద్దునే మంచి ఇచ్చకెళ్ళి వచ్చామండి మరి
మరేం చేయాలండీ మీరు మాట్లాడట్లేదు కట్ చేయకపోతే ఇంకేం చేస్త
ఏ ఏంటండి ఊరికే కట్ చేస్తానంటారు పిచ్చా మీకేమైనా
పిచ్చి గిచ్చంటన్నారు మీ
ఆయన అడ్డ టార్చ్ టార్చ్ చేసిండాన్డి పొద్దున దోసలు నాకు కావాలంటే నాకు అనేది చిన్న దయ్యం పిల్లలాగా ఫుడ్ దయ్యం పిల్లలాగా చేసిందండి దోసల పిండి మొత్తం దోస నాకే కావాలంటుందండి
పూసేసుకున్నారా దోసేల పిండి
ఆ ఆ ఐద్ దోసలు తిన్నదన్డి చట్నీ అద్కుంటూ అరే మెళ్ళ అగడు వడ్డట్టు తిన్నవేంది మొత్తం ఒక్కటే సారీ నోట్లో పెట్టుకొన్
అలా అనోద్దండి తిన్నప్పుడు పెట్టాలి అంతే
ఏంటండి మీరు అలా అంటారు మీరు కూడా అలా తింటారు అని, మీరు ఫీల్ అవుతున్నారా అండి.
బాగా ఓవరక్షణ్ అయిందండి కట్ చేస్తాను వచ్చాప్పుడు చెప్తున్నాను.
ఇంకొక టూ మినిట్స్ అండి మాట్లాడండి జరా
ఏం మాట్లాడాలని పని పాట పాడండి ఏదైనా
చదండి నెక్స్ట్ నే కాల్ చేస్త ఆ కట్ చేయండి అయిపో కట్ చేయకండి అసలు లిఫ్ చేయకండి కాసేపు అ అదే కాల్ అయిపోతుందండి
మీరేైనా పాట్ పాడచ్చు కదండీ
మాక్ ఏడచ్చు అండి పాటలు మీకు వస్తే మీరు పాడండి కా అంటే అమ్మగారు చాలా నిద్రలో ఉన్నారండి ఏ అలాంటి అమ్మగారు చాలా నిద్రపోయారండి అసలు అరిచి అరిచి అరిచి నా మీద ఇప్పుడే పడుకున్నారండి
ఇంట్లో ఉండి మీర ఏం చేస్తున్నారండి బాబు
ఆ నేను కాల్జేయలే నేను నీకు కొబ్బరి
చెప్పన్ కదండి అందరితో కాల్ మాట్లాడుతున్నారా మీరు మీ అమ్మగారి మాట్లు మంచిగా పడుకుంటే
అందరితో అంటే అందరితో కదండి మా అక్కతో మీదో మా మాట్లన్న
మూడు కాల్ చేసేసండి అయిపోతే ఈల చేయకండి ప్లీజు
ఇంకా ఐదున్నాయండి నెక్స్ట్ మీ నెక్స్ట్ కాల్ మీరు కట్ చేస్తే ఇంకొక ఒక మూడు కా ఇంకొక ఐదు కాళ్ళు ఉంటాయండి అ మాట్లాడుకుంటాం అండి మేము వేరే వాళ్ళతోని.
ఏం చేస్తున్నారంటడి మీరు మాట్లాడుకుంట పన్నహను రోజుల నుంచిరే వంద చెప్ సే నీద అయితే రెండు రోజుల్లో కంప్లీట్ చేసావు అమ్మగారిద అయితే కంప్లీట్ చేయవా నువ్వు
టై ఉందినండిప్పు టై లేదు కదండి
టైమ్
నిన్న సారీ ప ప్లేటింగ్ వాళ ర వస్తే చేసాను కదండి ఇ కొంచమైనా చాల లేదండి ఏ డబ్బులు ఎంత వస్తుయి ఇంకా రాలేదండి
సరేగాని ఇవి ఎప్పుడు అయిపోతాయండి డబ్బులు ఎప్పుడు పడతాయండి వీటి
అది ఫిఫ్టీన్ డేస్ టైమ్ అవుతుద ఏమోనండి నాకు తెలిసి మెల్లిగా ఒక యిదు వందల తర్వాత ఇంకో ఐదు వందలు ఇం ఇంకా ఐదు వంద తరువాత ఇంకో ఐదు వందలు అలా వేస్తారండి మత్తం తీసుకున్నడి ఉంటదండి మీకు నా వెళ్ళండి ఒకటేసారి ఇయ్యరండి అలాగే లే
నీ పైసలున్న నాకే కదండి
పోయినా సరే ఇలా వేస్తారో అలా వేస్తారండి నా పైసలు మీకేలా అవుతాయండి మా పైసలు మాకే అండి సరే అండి కాల్ కట్జెంట్ మళ్ళీ కాల్ చేస్తాను లిఫ్ట్ చేయకండి సరేనా రెండు కాల్ అయిపోతాంది